ఆ హలో ఎక్కడున్నావ్
అ
అవునా ఏ మార్కెట్ ఎందుకు వెళ్లినావ్ గీ నైట్
కిరానా సామాను తెమ్మన్నావు కదా నిన్న మళ్ళ రేపు టైమ్ దొరకదు అని కిరానా షాపు
అవునా నేను నిన్న పొమ్మంటే అంటే నువ్వు ఈ రోజు నైట్ వెళ్ళినవా అయితే సరే మరి కిరాణము సరే కిరాణం షాపులు సామాన్లు అన్ని తీసుకురా మరి ఓకేనా
ఆ అదే లిస్ట్ చేస్తున్నా ఈ షాప్ కీపర్కి ఇస్తున్నా
సరే దాంట్లో రాంగా రెండు కొబ్బరికాయలు కూడా తీసుకోని రా
ఆ సరే సరే తీసుకొస్తా ఇంకేం కావాలి ఇంకేమైనా కావాలనా
అదే రెండు కొబ్బరికాయలు తీసుకొని రా రాంగ సరేనా
ఆ
ఆ మళ్ళీ అగర్బస్తీలు అగర్బస్తీ పూడ ఒకటి తీసుకరా ఆ మళ్ళీ అవి మరిచిపోకు మళ్ళీ మరిచిపో పోతే డబుల్ వస్తది
సరే
సరే ఆ అవును అవే తీసుకొని అవన్నీ గుడా మంచిగా తంచిల వేసుకొని తీసుకొని రా మళ్ళీ ఓకేనా ఇంతకు ముందు మీ ఇంతకు ముందు మీ ఫ్రెండ్ కాల్ చేసిండు సార్ ఉన్నాడా అనేసి ఇంకా రాలేద్ అని చెప్పిన ఆ ఆయన ఫోన్ చేసిండు సార్ వచ్చిండ మేడం అనేసి తడిగిండు అడుగుతే ఇగ రాలేదు అని అందుకే మళ్లీ నేను నీకు ఫోన్ చేసిన
నా కూడా కాల్ చేసిండు పెళ్ళి ఉంది పదిహేను తారీఖు రావాలా అన్నదైతే సరే వస్తాము అన్నా పెళ్ళి కార్డు చేశాడంట తెచ్చి ఇచ్చిండా
లేదు తీసుకురాలేదు తీసుకద్దాం అనేసి ఫోన్ చేసినట్టున్నారు ఇస్ సార్ వచ్చిడా అనేసి ఫోన్ చేసిండు
ఆహా
ఆ అందు
సరే ఒక వేల వస్తే ఓకువ ఓకే వస్తే ఉండు ఉ అని చెప్పు నేను వచ్చేదాకా ఒక పది నిమిషాలు పడుతది చెప్పు కూసోమని చెప్పు
ఆ సరే కూర్చోమంట
ఆ
సరే నువ్ ఏం హడావిడి వడకుండా మంచిగా సామాన్లు అన్ని జాగ్రత్తగా చూసుకో కరెక్ట్ ఇ సామాన్లు ఇచ్చిన్ రా లేదా అనేది లిస్ట్ మళ్ళీ సారిగా చెక్ చేసుకొని
ఆ చెక్ చేసాను తీసుకొస్తా
అదే మళ్ళీ ఆయన పెళ్లికార్డు తీసుకచ్చింది అనుకో ఇంతకు ముందే మనం వాళ్ళ అన్నయం పెళ్ళికి వెళ్ళాలే ఈసారి అన్నా వెళ్ళాలి
ఆ వెళ్దాం వెళ్దాం రమ్మన్నారు గదా అన్నిసార్ ఇగ రావాలన్నప్పుడు ఇగ మనోళ్ళన్నప్పుడు పోకపోతే ఎట్లా వెళ్దాం ఆ ఆయన పెళ్లి ఆదివారం వస్తాంది గదా ఆదివారం వస్తాంది కాబట్టి సెలవే కాబట్టి పోవచ్చు పోదం
ఆ ఇగో ఈసారి హల్దీ ఫంక్షన్ కి వెళ్దాం ఒక రోజు ముందే వెళ్ళాం సరేనా
సరే వెళ్దాం ఆయన రాళ్లపేట మీ మా ఆయన పేరేన్ ఇయ్య గుర్తులేదు గాని ఆయన గుడా విజయ మహేష్ ఆయన గూడం కాల్ చేసిండు గదా రమ్మని ముక్కుచేవులు
ఇగ వాళ్ళ ప్రోగ్రామ్ వీళ్ళ ప్రోగ్రామ్ ఒకే రోజు ఉందా ఏంది
ఆ అంటే మరో రోజు వచ్చి వెనక్కి తిరిగలేమ్ గదా దూరం అందుకనే అంటున్న
మో రెండు ప్రోగ్రామ్లు చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది అయితది గదా
సరే మరి, ఆ వచ్చి మళ్ళీ పోదాం కావాలంటే, లేక లేక ఆళ్ళు చెప్పింర్రు కదా అందుకని అంటున్నా.
ఎల్లుడే ఇగ, కంపల్సరీగా వాళ్ళు చెప్పినప్పుడు మనం వెళ్ళకుంటే బాగుండది కదా.
మ్మ్ అందుకే అంటున్నా, ఇంక వాళ్ళ ప్రోగ్రాంకి పోత్ మనం పిల్సిన ప్రోగ్రామ్కు వాళ్ళు ఒస్తరు కాబట్టి. కి పోవాలంటున్నా.
ఈ ఎండల వల్ల రెండు ప్రోగ్రాంలు తిరగడం అంటే ఇబ్బంది అయితదేమో, బాగా ఎండ కొడతాంది ఫుల్లుపోయి.
ఓ, ఈ రెండుమూడు రోజులయితే ఎంత త్ దారుణంగ ఉండే ఎండలు. ఏక్ దమ్ హీట్ పెరిగిపోయింది
అదే అదే ఎండలు బాగున్నాయి వేడి బాగా అయితుంది
ఉ ఇంకా పూర్ణ వాళ్ళకు గుడా ఇచ్చిరంటన నా కార్డ్స్ పూర్ణిమకు వాళ్ళకు క వాళ్ళకు మీ చెల్లా కు ఇంకో చెల్లా కు గూడ
ఇగ అందరికిీ, ఓ చే వాళ్ళకు మరి నిన్న ఇచ్ చ్చిండేమో మనకి ఈరోజు ఇద్దాం అనుకోని, పాపం కాల్ చేసినట్టుంది. ఇగా, నువ్వేమో బయటనే ఎత్ తిరుగుతున్నవాయే ఫ్రెండ్స్ తి త్ అదీ ఇది అని.
ఇగో అస్తున్నా, పది నిమిషాల్లో వచ్చేస్తా. ఇగో ఈ వాటర్ ట్యాంక్ దాడుతున్నా. షాప్ వరకు వస్తున్నా ఇగ. మెడికల్ షాప్ దాటుతున్నా.
అదే అదే తొందర అచ్చేస్తే, మరి లంచ్ కూడా చేయొచ్చు నైట్ అయితుంది. ఇప్పటికే బాగా నైట్ అయింది, నీ కోసం చూస్తున్నా. ఇగ నువచ్చిం త్ తర్వాతనే డిన్నర్ చేద్దాం అనేసి.
బయల్దేరోస్తా బయల్దేరినొస్తా. మెడికల్ షాప్ లో, నిన్న లింసి కట్ టాబ్లెట్ తీసుకోమన్నావు కదా.
ఉమ్ ఉందా, మెడికల్ షాప్ ఇంకా ఉందా మరి? ఉందా మెడిక్ కల్ షాప్ ఉందా, తెరిచే ఉందా? అయితే ఒక సీటు తీసుకో మరి ఒక సీటు తీసుకో
ఆ
ఉ తీసుకోమరి ఒక సీటు తీసుకొని ఎరా
సరే, తీసుకోస్తా.
ఆ వచ్చేదే ఇగో ఓనర్ వాళ్ళు బైకు బైటనే పెట్టుమన్నారు నిన్ను వాళ్ళు ఏదో పని నడుస్తుందంట ఈరోజు సార్ ని బైకు ఆ
ఇసుక కుప్ప అడ్డంగా ఉన్నదని నేను బయట పెడుతున్నా నువ్వు చూడలేదేమో
అదే నేను చూడలే గాని ఓనర్ కూడా అన్నాడు ఆ ఈ రెండు మూడు రోజులు వర్క్ నడుస్తదమ్మా బైక్ బయటనే పెట్టండి మళ్ళీ అనేసి అన్నాడు
ఆ సరే
అదే బయట అటు సైడ్ కు పెట్టేసుకో మళ్ళీ గేటు దగ్గర ఏమి పెట్టకు
ఆ సరే సరే తీసుకొస్తా అట్లనే బయట పెట్టేస్తా ఇటు పవర్ పోయింది డమ్ అని ఒకేసారి అటు పోయింది అన్ని కాలనీ మన కాలనీ లా పోయిందా కరెంటు చిమ్మ చీకటి అయింది ఇటు అదే అంటూన్న డాబా మీద బట్టలు ఉండే కదా
ఆ డాబా పైన బట్టలు ఉన్నాయి ఇగ వెళ్ళి తీసుకురావాలి కాని కరెంట్ లేదు అమ్ మోళనాకు భయంమైతది అసలే నీకు తెలుసు కదా
ఆ సరే నేనే వస్ తవా నేనే తీసుకొస్తాలే ఉమ్మ్ బాధపడకు
ఆ అదే నేను అందుకే లోపలనే ఉన్నా
ఊ చే
మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తార అన్నారేమో ఫోన్ చేసిందా మరి
చేలే బియ్యం తీసుకురావడానికి రా మ్మని ఆ ఫోన్ చేస్తా అన్నారు కాని ఇంకా చేయలే
అదే మరి ఈ సండే వెళ్ళి మరి వడ్డు పట్టిచుకొని తీసుకొస్తావా ఏందా అనేసి నేను అనుకున్నా.
ఆ దానిగుంచి మా దాడదా ఇంగెపుడి గి ఇక్కడ నినే అక్కడ పని మీద ఉన్నా అమ్మ కాల్ చేసినప్పుడు పోదామాని నేను చూస్తున్నా చేయకపోతే చూసి చూసి నేనే ఒకరోజు పోయి తీసుకొస్తాను నాకు తెలిసి ఆదివారం
మీ కోడల్ ఫోన్ చేసింది ఇగ మీ అమ్మ వా మీ అత్తమ్మ వాళ్ళు రమ్మన్నర్. మరి అనేసి మీ కోడల్ ఫోన్ చేసి చెప్పింది ఐతే సరే చెప్తా మామయ్యకు చెప్త రా, అనేసి నేనన్నా.
ఆ హా
అవును, తను చేస్తూ ఉండే మరి.
ఆ ఫోన్ చేసావ అడుగు. ఇట్లా వర్క్ వస్తుందమ్మా, మీకు వస్తాందా అని కనుక్కో.
అదే కనుక్కుంటా ఇగ. అవును ఆమె కూడా వరకు వచ్చే ఉంటా అది మేబ నేను కూడా నా పని బిజీ వల్ల నేను కూడా ఆమెకు ఈ మధ్యన కాల్ చేయట్లేదు కాగాని తను నిన్న నాకు కాల్ చేసింది కాల్ చేసి అదే గుర్తు చేసింది వస్తాను రాా మరి మీరు అనే సి
పోయిన సంవత్సరం టూ తౌసండ్ ఒచ్చినయ్ నాక్ మావయ్య, ఇంక వర్క్ ఒస్తే చెప్పూ అని అన్నది. నేన్ పని వల్లా నాప్ పని వల్ల నేను మర్చిపోయి ఉన్నా లేదమ్మా పనిచేసే వాళ్ళ లిక్ వస్తుంది ఆ లింక్ మీద టచ్ చేసి రెస్ట్ ఫండ్ అయితే చాలు వాళ్ళకుారు వాళ్ళు వర్క్ ఇస్త కర్న్ చెప్పాను మొన్న మ అది ఆమె గుర్తు చేస్తే చెప్పు నేను అన్నట్టే ఏదో లింక్ వస్తుందటమ్మా చూసింపు ఫీల్ చే నీ వకు వస్తుంది రిఫ్రెష్ చేని చెప్పు చె
చెక్తే సాధ వవసాయ ఆ రేపు ఒకసారి కాల్ చేసి తనకు నేను గుర్తు చేస్తా మరి అప్పుడు ఆమె మరి కారయాప్ లో ఉందా ఇన్స్టల్ అయిందా
అన్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోని చెప్పు అంటే ఆడపిల్ల కూ టైం పాస్ అయింది ఇంట్లో ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు వస్తాంటే ఎవరైనా చేస్తారు కదా
ఓకే ఓకే రేపు ఫోన్ చేస్తా రేపు మధ్యాహ్నం అయితే ఆమె కూడా ఇంట్లో ఖాళీగా ఉంటది కదా రేపు మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడతా
ఉమ్ సరే సరే చెయ్ చెయ్
వచ్చేసినావా అయితే ఇంటికిగా
ఆ వాస్తుూన్నా నర్సి వస్తన్నా గబ్బా ఇ ఏదో పనిమిదమా నా దగ్గర ఉన్న బైక్ తీసుకెళ్ళండి మా దోస్తు వా వాడ వచ్చే వరకు ఉంటేనేమో ఇంకా కా లేట్ అయిది కాబట్టి సరే ఇంటికే తీసుకురాాలని నడిసి వస్తున్నా బైక్ సౌండ్ వస్తుంద నీకు బైక్ సౌండ్ రావట్టి దు కదా నేన అన్నా వాని డైరెక్ట్ మన ఇంటికరా అదే వాడి ఇంటికే తీసుకొచ్చ దించి పోరాను పక్కడే అడిగా వాని ఎకు కొనాలి నేను దగ్గరకి వచ్చి కాబటి నడిసి కావసా అనికి ఇచ్చేసా చేతిలో ఇచ్చేసిన ప పని మీద మలా ఉల్ కా ఏది మ ఇక్కడికి వెళ్ళిండు నేను నడిసోస్తున్న దగ్గరన్న ఇక ప్రజా లైఫ్ కేర్ దగ్గరికి వచ్చేసినా
అవునా ఓకే ఓకే అదే మరి వస్తున్నావా మళ్ళీ ఫ్రెండ్స్ కలిస్తే మళ్ళీ అక్కడనే
లేదు ఈ రాత్రి ఫ్రెండ్స్ తోని మాట్లాడుతుంటే టైమ్ వేస్ట్ అయధు కదా
ఇప్పటికే బాగా టైం అయిపోయింది నైన్ థర్టీ అయితుంది మరి ఇంకా రాలేదనే సే
ఆ అ ఇక పని లో పనికిగా బైక్ వాన్ మనవానికి ఇచ్చినా కాబట్టి నషరా వల్ స వస్తాంది లేట్ అయింది ఇగ దగ్గర్నే చూసిన ఇస్తున్నా
సరే సరే వాచ్ వచ్చినాక ఒకసారి ఆ
పవర్ వచ్చిందా ఇప్పుడు ఇంకా
ఓకే అవును ఇప్పుడే వచ్చింది సరే మరి తొందరగా వచ్చేసాయి ఓకేనా ఆ సరే మరి ఓకే రైట్
ఆ